హలో ఏ చేస్తున్నావ్
ఆ ఏం లేదు చటుకిందె కూర్చున్నాం
తిన్నారా అన్నం
ఆ తిన్నం ఇదాకనే
ఏం చెత్తారు మాది ఆలుగడ్డ
మీమే ఏం లేదురా ఇప్పుడే నా కొడుకుని పడుకోబెట్టి
ఆహా
అన్నం తిందావని వస్తున్న
హ్మ్ ఎందుకు షాప్ లో ఇలా గిరాకి లేదా
లేదు రా కొంచెం తక్కువ ఉంది ఇంకా రెండు రోజులు అయితే ఉగాది పండుగ కదా ఆ రోజు ఎక్కువ ఉంటది ఇప్పుడు కొంచెం తక్కువనే ఉంది
నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఇక షాప్ కూసున్న షాప్ లో గిరాకి అయితాంది కావచ్చు అని చెయలే
ఆహా ఇప్పుడే నా కొడుకుని పోనుకో బెట్టిన పడుకోబెట్టి ఇగ అన్నం తిందామని చుసున్నా మళ్ళీ ఆ కథలుతూనే ఉన్నాడు ఎప్పుడు లేసేది తెలవదు
హ్మ్
లేచినా లేతడు టక్కున పోతారా పడుగకి
ఏ పడివ ఉగాది కా
కాదు మీ ఇంటి పక్క నా అక్క వాళ్ళు పడుగ చేస్తు చేస్తున్నాని అన్నారుగా
ఆ పోవాలే మధ్యాహ్నం పోతాం స్నానంగిట్ల చేసిపోతాం ఇగ ఇప్పడునుంచి పోవాలంటే వాళ్ళు ఇంట్లో చుట్టారు ఎట్లుంటారు కదా
అవునవును
హ్మ్మ్ చుట్టాలు ఉంట్రయాగ వాదిగా ఎంతైనా తెలిసిన వాళ్ళు ఉన్నగాని ఇప్పనుంచి పోయి ఆడ పోవచ్చు దాందేముంది అందరు తెలిసిన వాళ్ళలే గని మా మామిడి చెట్టు దగ్గర కావాలి కూచో వాలి చెట్ మీద కోతులు ఎక్కుతాయి పిలిగాళ్ళ వచ్చి చెట్టు ఎక్కుతామంటారుట ఇంత పొచ్చి
ఏ పిల్లగాళ్ళు
వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాల పిలిగాళ్ళలే
చిన్నపిల్లలా
ఆ ఓ చిరట సగం చెట్ట ఎక్కిరాట దిగిరాట మళ్ నిమ్మకాయలు తవన్ బెదిరిస్తారంట
ఎవరు చిన్నపిల్లగా అలా వాళ్ళ కొడుకులా
ఆ వాళ కొడుకులే
పెద్ద పిల్లలా
వాళ్ళే చిన్న పిల్లగ వాళ్ళే వాళ్ళ కొడుకులే అమ్ మా వళ్ళ కొడుకులు
ఆ మాలు కూడా బదిరితారా
ఆ మేము గేట్ కి వేయడం కరెక్ట్ లేదని బేడంకి అది సిమెంట్ పెట్టిపోయింది మామ్మా
అవునావును
అయితే అది కొంచెం మరాలి కదా బేడం బెడితే ఎట్లుంటది ఊషొస్తుంది ఏమటే
ఆ ఊషతుది ఉత్తగానే
ఆ త ఊషతుద అని పెట్టలే సాయంత్రం బేడం పెట్టుకోవచ్చలే అయినా కాని మనం ఈ కూర్చు నంగా ఏం కావాలి అని ఊకున్నా
ఆహా
నీను లోపలి పోయి ఆ నేను లోపలి పోయి బోలు చాదర వచ్చేలోపు వాళ్ళు చెట్ ఎకుతానో అని బెదిరిస్తారట మా చెల్లని
ఆ మషన్న పరగల్ గ అనిబెద్రి ఇతారా
ఆ లేకపోతే నిమ్మకాయలు దింపుకుంటావు అని అంటారట ఇంకా చిన్న పిల్లలని మా చెల్ల ఏమంటారు అనలేదంట ఆమెేమ కుండలకి రంగ వేసుకు పెయింట్ డిజైన్ చేస్తాంది పెయింట్ వేసి డిజైన్ ఎస్తాంది
ఆహా
ఆ అదేదైనా మిస్ేకి పోద్ద అని భయపడతాంది
ఓహ పలా
ఆ లేేచ కొతేవాంట మళ్ళా ఇ చిి తెలువని పులిగాళ్ళ వస్తతే కొట్నవు అని మళ్ళ పనించ చేస్తారు ఇక
అవునవును పండుగ ఏదోజు పిల్లగలికి తెలిసి తెలివక అన్నారు దాన్ని తీడతారా లేదన అంటే మళ్ళకు పెద్దలల్ళలి
ఆ అసలు ఇంతసేపు వస్తానే చెప్పినా మీ మీ అన్న వాళ్ళు ఇ ఉండట్లేరు రా మా ఇంటికాడ అలా కొత్త ఇంట్లు ఉన్నార అడిగి పోర అని చెప్పిన నిన్న అయ్యాల
ఆహా ఏన్న వాళ్ళు ఆహా వాళ్ళ ఓకే ఓకే అర్థమయిందిలే
వాళ్ళ పెద్నాన వాళ్ళు ఈన్న ఉండే చెప్పినా నిన్న వస్తే ఇడ లే రాక్క అంటే లేర రా కొత్తతి ఇంట్లు ఉన్నారు పోం అంటే సరి అపోతాం అని పోయ్రు
ఆహో
వస్తే వచ్చి ఇళ్ళు కూర్చొని ఆడుకుంట ఏమైతు అంత చెట్ కింద ఎవరైనా కూర్చుంటారు
వాళ్ళు ఉన్నప్పుడు ఆ పిల్లగాళ్ళు ఉన్నప్పుడుక వచ్చి చెట్టు ఎక్కేది కావచ్చు లేకపోతే నిమక్క ాల ఎవ ఏం పేరు కావచ్చు
ఇకావు ఆ ఏమో ఆ మా ఇంట్లో ఉంటాం కాబట్టి మేము ఎందుకు వచ్చినం వాళ్ళు ఉన్నప్పుడు రాలే ఇళ్ళలకు
అంకే ఆగమాగం చేసినట్టున్నారు అట్లనే చేద్దామ అని చిరు కావచ్చు
ఆ కాయ మామిడి కాయ తెంపుతా ఎంపుతాండంట ఆ పిల్లగాడు,
వామ్మో ఒకటి పీకాలే
ఉ మా చెల్లెమో ఎ నేను ఏమని లేదు ఏమని అనపోయినావ అంటే ఏమనలేదు అక్కేమన్నా అంటే ఇక చిన్న పిల్లగా వాళ్ళు తెలిసి తెలియక చేసిరు అని అంటారు, నేను ఏమనలేదు అని అంటాంది
ఆ ఇప్పుడు మళ్ళీ ఏమైనా కొంచెం ఏమనాయా పొరగాలు ఏడ్చుకుంటా పోతే ఇగా పెద్ద పంచాయతీ అయిదాది.
ఏ ఎందుకులేని ఆ ఎందుకు అన్ని ఉకున్నా, అంటంది.
ఆ వాళ్ళు ఏమనా గింతంతా అయితే వాళ్ళు ఇల్లు మొత్తం వత్తారు,
నేను అందుకే ఇప్పుడే వచ్చి మల్ల చెట్టుకానే కూసున్న నేను జర ఇంట్లో పనికి వచ్చ కొంచెం చేసుకుంటే రోజు కొంచెం అయితే అయితది కదా అని, నవారిపుదావని, నవారు ఇపుతానా,
ఆహా ఇంట్లదా
ఆ నవారి ఇప్పి పెడితే రేప్పిండికోవచ్చు కదా ఒక్కసారి ఇప్పాలంటే ఇబ్బంది అవుతుంది, కాని కొంచెం కొంచెం విప్పుకుంటూ అయిపోతుది రెండు మంచాలు ఉన్నాయి, అని ఇవాళ ఒక మంచం విప్పి సాయంత్రం ఇవరకు ఒక మంచం ఇప్పుదాం అని ఇప్పుతా అన్న సగం ఇప్పినా, పిలిచింది ఇగా వెనకాక వచ్చి కూర్స్తుంది ఇంకా
మంచి పని చేసినావు మరి ఆమెతోని ఎ డబూతరాలు నువ్వంటే గట్టిగా చెప్తాతావు కాబట్టి పోతారు.
ఏం లేదు కానీ రాయి తీసుకొని కొట్టిలా అనుకో కుండా వలిగిపోతది.
ఆ మళ్ళా అదొక్క పైసలు బొక్క
ఆ రాళ్ళు పట్టుకున్నారట రా రాయి తీసుకొన్ని కుండా పళ్ళకొడతాం అని అంటారట
వామ్మో వాళ్ళ మా మీ మామి వస్తాడు కదా సాయంత్రం చెప్పురి ని కొడుకులు ఇట్లా బెదిరిస్తారని,
ఆ చెప్తాయిగా
వాళ్ళకైతే ఎవ్వరు భయం లేదు ఆ పొరగాళ్లకి
ఆ ఫస్ట్ నుంచి పెంచడం మంచిగా పెంచితేే ఎవరికైనా
ఆ అస్సలు భయం లేదు
ఎంతనా ఏదైనా పెంపకంలోనే ఉంటది.
అందుకే నేనే వచ్చి కూచున్నా ఆ నేను తిన్నా ఆమె తినలేదు తింటదేమో కోద్ధిగాయనక తింటా అన్నది, పొద్దుగాల బ్రెడ్ తిన్నది ఆకలి అయితే లేద అని అన్నది
అవునా
ఆ
ఏమో నేను కూడా ని ఇతోని మాట్లాడి అన్నందిందామని ఫోన్ చేసినా
ఉహు
నా కూడా ఫుల్ సర్దయింది ఆ పోయిండ్రా
ఉఉ
సర్దయింది ఆ సర్ది టాబ్లెట్ వే వేసుకోనేసరికి మత్తు వస్తాఅంది.
మా చెల్లకి కూడా ఫుల్ సర్ది అయితే మొన్న ఆమె పొదుగాలి ఇప్పుడు పన్నెండింటికి పం డుకు ఉన్నది పదకొడింటికి వండుకొని సాయంత్రం నాలుగున్నారా కి లేచ లేచింది
అంతే ఉంటది మత్తు గా వాతది ఆ టాబ్లెట్లు వేసుకుంటే,
నేను అన్న ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు అని చెప్తే ఏయన వినకుంటే వేసుకుంద అయినా తగ్గలే తగ్ గాది ఎట్లయినా అది వన్ వీక్ దాకా ఉంటది.
అవును జల్లుబు అనేది వన్ వీక్ దాకా ఉంటది.
జలుబయినా దగ్గయినా వన్ వీక్ కంపల్సరీ ఉంటది టాబ్లెట్ వేసుకున్నా వేసుకోకున్నా
అంతే కానీ ఫస్ చాలా లైట్గా అయినప్పుడు టాబ్లెట్ వేసుకుంటే అది ఎక్కువ కాకుండా ఉంటది అంతే
అసలు మా చెల్ వేసుకున్నాకనీ ఇంకెక్కువైనా చెప్పాలంటే నిన్న ముక్లే ముసుకొని పోయినే ఆమె కి
నాకు గూడ ఇప్పుడు అదే పరిస్థితి ముక్ ముక్కులు ఒకటేం మూసుకొని పోతా ఉంటే ఇన్హేలర్ పెడతా ఉన్న ముక్కుకి
అస్లా అయితే నో ఏమంటారు మాట్లాడడానికి కూడ నోటితోటే మాట్లాడరు ముక్కుతోటే మాట్లాడింది
అయ్యో
అందుకని నేను ఫస్ట్ చెప్పిన ట్యాబులెట్ వేసుకుంటే కెక్వే అవుతుందని
మన చల్ నెళ్ళ ఎందుకు ఏరుతాను ఒకటే
లేదు నిన్న మొన్న వేడి నీళ్ళే చేసింది ఆమెకి కూలర్ గాలి కుండలు నీళ్ళు ఇవాట ఎమ్మటే ఏమంటే పడవవాట ఒక నాలుగైదు రో ఒక ఏమంటారు ఒక వన్ మంత్ కావాలట నాలుగైదు రోజులు కూడా కాదు ఒక వన్ మంత్ అయితే ఏం కాదంట
ఆహా రోజు నేను కూడ ఈ కూలర్ గాలి పండుకుంటుండగ కూలర్ గాలికి సర్దయితంది
ఏమో మరి మాకు నాకు నాకైతే లేదు కా సర్ది మీకు బాగాయి
ఏమో నాకు పోయిన సారి మంచిగాసలు మేము పోయిన సారి రెండు రెండు కూలర్లు పెట్టుకొని మండుకునేటోళ్ళం ఈసారి ఏమైతుందో ఉత్తినే సరిది అవుతుంది నాక కూలర్ గాలికి
ఆ మా చెల్ల అసలు కూలర్ గాలికే సర్దయిందని ఉన్నది ఏమో నీ అన్నిగ నగా
నా అత్తమ్మ నిన్న బ్రెడ్ది ఒక స్వీట్ తెచ్చింది బ్రెడ్ హల్వా అ తినేసరికి సరదయింది ఆహా దగ్గు కాదు సర్దే అయిది ఆ బ్రెడ్ తో చేసి హల్వ పాలు బ్రెడ్ చక్కెర అన్ని క కల్పి నెయ్యి తొని చేసిన చక్కెర అది
నాకు తెలివదు అ తిండి సర్దు అయ్యిదని మా అత్తమ్మ అక్కడి తెచ్చినా తను అంటే సగం మా మీ అన్న సగం నేను తిన్నాము మా పండ ఏమో తిండులేడని కొంచెం కొంచెం నిన్ను మీద చిన్న డబ్బాలు ఇచ్చింది కొంచెం కొంచెం తినేసరికి నాకు ముక్కులు పట్టుకున్నాయి నిన్న దాంట్లో నిన్నటు షాప్ పోయేసరికి ఆ బండి మీద గాలికి ఇంకెక్కువ అయింది
ఆ తీసుకున్నారా మరి బ పండుగ బట్టలు
ఆ తీసుకున్నం ఆయనకు కోనిచ్చింది మా అత్తమ్మ నాకు గాజులు కొనిచింది అగా తీసు కని హఫ్ టెన్ రూపీస్ షాప్ లో పోయి వచ్చేసినాం
ఆహా ఊరికి ఎప్పుడు పోతానో మరి మీ ఇంటికి
పండగ తర్వాత పోతార అ తర్వాత పోయోస్త ఏమో మరి మా అత్తమ్మ వాళ్ళు ఏమంటారు బండవి తర్వాత కూడ పో ఇమంటార వద్దంటార చూసి పండుగ అయిపోయినంక పండుగ అయిపోయిన తేల్లారి పోయి వస్తా కలిసి వస్తా మా దాంట్లో కలిసి రావాలి పోయి
అవునంట చెప్పిరు నాకుగూడ మాకు ఈడ పక్కన నోళ్ళు
హు అయితే అన్న ఏమంటడో చూసి అన్నను రమ్మంటా అన్న రానంటే నేను ఒక్కదాన్నే పోయి వస్తా
ఆ సరేలే మరే
బాయ్
ఆ బాయ్